హలో
లతికా బాగున్నాద
బాగున్న వారా
ఆ బాగున్నక్క ఈ మధ్య కాలేజెస్ లో
ఊరే అసలు పని తీరట్లేదు తెలుసారా అసలు నేను తోట లేర పోతున్నా పచ్చిమిరప తోట లేర పోతున్నా
అవునా ఇంత ఎండలు పోతున్నావ అక్క
మరి ఏం చేయ్యాలరా అసలు ఖాళీ కూర్చోట్లేను ఇక తోటలు ఇర పోయ వచ్చేసరికి అంటే ఎర్లీ మార్నింగే చీకటి తోటి ఫోర్ ఓ క్లాక్ అట్లా పోతున్నా
అ
ఇక ఫోర్ తర్వాత అంటే మేము చీకటి తోన ఫోర్ కి లేసి పోయేసరికి మళ్ళీ ఈవినింగ్ వచ్చేసరికి ట్వెల్వ్ అంటే ట్వెల్వ్ థర్టీ వన్ అట్లా అవుతుంది
ఆఫ్టర్నూన్ కి ఆఫ్టర్నూన్ టు టవల్వ్ కిఅ ఎలానాస
ఆ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అట్లా వస్తున్నాం ఏ అంటే మ్మ్ టాటాయిస్ అట్లా పోతున్నాం ఒక పది మంది వరకు అట్లా పోతున్నాం పోయేసి వర్క్ వేసుకొని వస్తున్నాం మంట మండుతుంది ఈ ఎండక అయితే
ఆ అ సలే ఎన్న పయన చే అది ప ఇక మిర్చీలు అయితే ఇంకొక కారం చేతులకి ఎంత మంతలు వచ్చాయింట కదా ద
ఆ ఆ ఎ కడుదురా బాబు అసలు అవును ఆ ఈ పికిల్స్ పెట్టుకున్నారారా మీరు
మాకు మేమేం పెట్టుకోలేదు మా అమ్మ కి పెట్టను రాదు
అవునా నేనన్నయ నా అడిగితే బాగుం ర నేనన్న పెట్టిద్దును
అవునాక్క ఏం పికిల్స్ పెట్టొచ్చు అక్క మీకు
మ్యాంగో పికిల్స్ అంది మళ్ళీ చింత బా అంటే లావు మిరప పండ్లు ఉండాయి తెలుసా నకు వు రెడ్ కలర్ లో ఉంటాయ్ ఆ ఆ పండు మీరుపకాయలు పచ్చడి ఆ ఆ ఆ మా మళ్ళీ పచ్చి అ అంటే దాంట్లోనే టూ టైప్స్ కూడా చేస్తా ప సిడి అవును నూ అంటే పండుమిర్చిల తోటి ఆ ఫస్ట్ పచ్చి చింతకాయ పచ్చ చింత కయన్ ఎంతో కొలిసి అట్లా పెట్టొచ్చు
ఆ
మళ్ళా ఆ కొంచెం వెండిన చింత పండుతోోటి అట్లా కూడా పెట్టొచ్చు
మీకు పచ్చళ్ళు పెట్టొచ్చా అక్క నేను అనుకోద్దన్న రాదు కావచ్చు అనుకున్నా నేను అందుకే నేను ఏమ్ అడగలేదు.
ఏ మ్మా మా అత్త వాళ్ళు నేర్పించిరా నాకు పచ్చళ్ళు మ్యాంగో పీకిలు పెడతా నిమ్మకాయ అసలు తెలుసా నిమ్మకాయ పీకిీలు అయితే నేను ఎక్సలెంట్ పెడతా తెలుసా!
అవునాత్త సరే నిమ్మకాయ పికిలు నేను ఎక్కువ తినన్ను కదా నువ్వు చెప్పిన చూసినవు పండు వచ్చి పచ్చిగా టూ టైప్స్ లో పెడతావని ఆ పచ్చడి అయితే ఎంత అయిన తింటారు జనం చాలా ఇష్టం ఆ పచ్చడి అయితే
ఒరే అయితే మొన్నా అడుగ పోయినవురా మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు అడిగితే బాగుండు కదా ఇంత పెట్టిదును కదా
అవునా ఏమో అక్క నీకు వస్తాదో రాదో అని చెప్ప లేదు అక్క
అయ్యా నేను పెట్టింద్రా నువ్వు మోన్న వచ్చినప్పుడు అడిగితే అయిపోవు కొంచెం బాక్స్లలా తీసి పెట్టిదిను కదా అక్కడ మంచిగా హాస్టల్ ఉంచుకుంటూ తిందువు కదా జాబ్కి వెళ్తున్నావా
జాబు ఇంకా రాలే అక్క కోచింగ్ లోనే ఉన్నాను
అవునా అమ్మ మా మరి మీ మమ్మీ వాళ్ళు ఏంది జాబ్ చేస్తుంది మా బిడ్డ అని చెప్పేరు
అంటే ఇప్పుడు ఈ కోచింగ్ లో జాయిన్ అయితే వీళ్ళే జాబ్ ఇస్తారనమాట ఈ టూ మంత్స్ కి టూ మంత్స్ అయిపోయిందనుకో నా కోచింగ్ వీళ్ళ దగ్గర ఉండి జాబ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ ఇచ్చి వాళ్ళే పంపిస్తారు అందుకని అమ్మ మీకునల చెప్పినట్టు ఉంది కోచింగ్ అంటే జాబ్ ఎన్నతిగాద్ సజ్జర్లు
ఆ అది కూడా బెటరేరా కానీ సమ్మర్ లో తెలుసా ఇప్పుడే తిన్నవా నువ్వు అన్నం
ఆ తిన్నాక్కా ఇందాక మా దగ్గర దోసకాయ పచ్చడి చేసినారు.
ఆ మొన్న నేను దోస దోస కాయ పచ్చడి చేసినా తెలుసా ఎంత బాగా చేసినానో
అవునా నాకు పచ్చడి లేదే తిండం ఇష్టం పలు అట్లాంటిది ఇందులో ఎండాకాలంలో పచ్చళ్ళు తింటే చాలా బాగుంటాది అసలు
నిజంంగానా పచ్చళ్ళకు మించింది లేదు ఇంకా చ్ మన ఈ మధ్యలో అసల్ అసలు సిటీలలోనే పచ్చళ్ళు అంటే బాక్సులలో ఇట్లా ఎక్కువ పెట్టించుకొని సిటీలలోనే ఎక్కువ తింటారు తెలుసా ఇక్కడనే చాలా దక్కువా ఎక్కువ తింటారు
సిటీలోనే ఎక్కువ తింటరక్క ఎందుకంటే వాళ్ళకి దొరుకవు కాట్టి
అవుది ఇది కూడా వాస్తవం ఏరా నిజంగా సిటీలలోనే ఎక్కువ దొరకవు కానీ పల్లెటూరోళ్ళు చేసుకోడానికి ఇప్పుడు బధకిస్తారో ఎందుకో మరి ఈ జనరేషన్లు అది కూడా రాదు సిటీ ఏమో ఓల్డ్ ఫ్యాషన్ అయిపోయింది ఆ ఈ పల్లెటూ టూరేమో వో న్యూ ఫ్యాషన్ అయిపోయింది
ఆ ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళకి పెట్టుకోవచ్చు కాబట్టి ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకుంటారు అదే సిటీలో వాళ్ళఅయితే పెట్టుకోవాలంటే వాళ్ళని ముందే ఒక మాట అడిగి వాళ్ళు పెట్టించుకొని వెయిట్ చేసి ఆ పల్లెటూరు నుంచి ఇంటికొచ్చే లోపే హమ్మయ్య పచ్చడి చేయ చేయద్దు అని చెప్పిద్ది
ఆ ఇంకా నీకో విషయం తెలుసారా మా అబ్బాయి అయితే అస్సలు పచ్చళ్లు తినడు తెలుసా మా అమ్మాయి ఏదున్నా తింటది కానీ మా బాబు అయితే అస్సలే తినడు నాకైతే వాడితోటి ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది తెలుసా
ఆ ఎందుకక్క మీ అబ్బాయికి పచ్చళ్ళు నచ్చవా
వాడికి అస్సలు నచ్చదు తెలుసా సేమ్ వాళ్ళ డాడీ లాగానే వాడు పచ్చళ్ళు తినడు ఏం తినడు ఏమయినా అయితే అసలు నీకు విషయం తెలుసా పిల్లలంటే కొంచెం ఆ నాన్ వెజ్కి కూడా కొంచెం ప్రేఫ్ఫరెన్స్ ఇస్తాడూ కదా ఇస్తారు కదా
ఆ
మా బాబాయితే అట్లా కూడా కాదు తెలుసా వాడ నాన్ వెజ్ తినడు ఆ ఫ్రూట్స్ ఓన్లీ ఆ ఫ్రూట్స్ లో ఫ్రూట్స్ ఏం తింటాడు మా గ్రేప్స్ ఒక్కడే తింటాడు
ఏ కట్లా మర గోలం ఉండదు అక్క అయినా ఫ్రూట్స్ తింటాంలే అంటే బాగానే ఉంది కానీ మరిగా ఫ్రూట్స్ అనా అన్ని తినిపియాలి కదా అక్క ఇప్పుడు ఉంటేనే హెల్దీగా తర్వాత ఉండగలుగుతారు
వాడు ఏమి తినడు రా వానితో అయితే మాకు తలనొప్పి ఇది తినమంటే ఇది వద్ద అంటాడు అది తినమంటే అది వద్ద అంటాడు అసలు పెద్ద టాస్క్ అయిపోతుంది వాడితోోటి చెప్పితే వినడు
అంటే ఫ్రూట్స్ ని ఫ్రూట్స్ లాగా కాకుండా జ్యూసెస్ లాగా నార్మల్ గా ఫ్రూట్ని ఫ్రూట్ లాగా ఇస్తే చిన్నపిిల్లలు తిన్నారు అ జ్యూసెస్ లాగా చేసో లేకపోతే వాటిని వెరైటీ లాగా ఐస్ క్రీమ్ లాగా చేస్తే బాగా తింటారు
కానీ ఆ వాడు అట్లా చేసినా ఇంకా వామిట్ చేసుకుంటాడు తెలుసా ఇంకా వాటిని చూసి ఓ ఏమో గ ఇట్లా చేసిందాని ఇంకా అటో ఇటో ఫ్రూట్స్ అన్నా జర అట్న ఇట్నో బతిలాడితే తింటాడు కాగానీ ఇక ఆ జ్యూస్ లో అవ్వో ఇవ్వో చేసిచ్చినాయియి వాడ అసలే ముట్కుడు
వఆయా సరిపోయినట్టే ఇట్లా అలవాటు లేకుండా ఉంటే ఈ ఎండాకాలంలో ఫ్రూట్ చాలా ఇంపార్టెంట్ కాదక్కా
ఆ ఇంకా ఇంకా థ్యాంక్ గాడ్ ఇంకా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా
ఆ
వాడు అది ఆరెంజ్ తింటాడు ఇది ఒక్కటి నాకు చాలా బెనిఫిటా
ఆ ఆరెంజెస్ చాలా మంచివి ఎండ ఇంకా చాలా మంచి వాటర్ వాటర్ప్రూఫ్స్ అది
వాటర్ కంటెంట్ ఫుడ్ కదా వాడు తీసుకునేట్టటు అయినా చూడు ఈవెన్ ఇన్ కేస్ గ్రేప్స్ అయినా ఆ ఈ ఆరెంజెస్ అయినా ఆ ఏంటి మళీ వాటర్ మిలన్ సమ్మర్ సీజన్ కదా వాటర్ మిలన్ ఎక్కువ తింటాడు
ఆ మంచి ఫ్రూట్స్ తినడు అంటన్నావ్ బానే తింట్ అంత మరి
ఇవి మూడే రా ఇక ఆల్టర్నేట్ గా ఇంకేమి తినడు అవి కూడా చాలా ఈ ఒయక్క మూడు కూడా అవి మనం ప్రతిమిళ ఆడితే కొంచెం రిక్వెస్ట్ గా తినుడాడి తినుడాడి అని కొంచెం ఇబ్బంది పెడితే అప్పుడు తింటాడు లేక పోదా న్యాచురల్గా అవ్వి కూడా ముటుకోడుతేలా
కానీ మంచిది అట్లా బజలాలు రావచ్చ ఇ ఏం చేసావు కానీ తింపయాలి అన్ని అలవాటు చేయాల ఒకటి చిన్న చిన్నవి అని వదిలేసే తర్వాత చాలా కష్టం అవుతుంది నాకు కూడా ఫ్రూట్స్ నచ్చవు కానీ ఇప్పుడు నాకు చాలా బాగా ఇబ్బంది అవుతుంది ఫ్రూట్స్ తినక
ఆ ఇక మా పాప అయితే ఇలాంటివి ఏముండవు క్యాజువల్ గా తింటనే ఉంటాయి మా పాప ఆ మరి ఇది అంటే ఆ ఇవి తిను ఖచ్చితంగా ఇవి తింటేనే ఆ హెల్త్ కి మంచిది అంటే ఖచ్చితంగా అవి తి ఇ తెలుసా ఇక మళ్ళా మా మమ్మీ చెప్పింది కదా ఇంకా మరి మార్చొద్దు ఇలాంటివి ఏమి ఉండదు ఇకది ఇంటనే ఉంటది అది కన్ఫర్మ్ అది మ్యాండేటరీ అని చెప్పింది అనుకో
ఆ మంచి హ్యాబిట్ ఉంది అసలు ఈ కలలో పిల్లలు తింటారంటే నమ్మకమే లేదు నాకు
ఆ ఈవెనా ఆ ఇప్పుడు అంటే కూరలో చాలా వరకు కరివేపాక్స్ అవివి పిల్లలు కొంచెం అవాయిడ్ చేస్తారు కదా కరివేపాకు టొమాటో ఆ నన్ ఇట్లా అయిడ్ చే రారా మా పాపకు అట్లుండదు తెలుసా అన్ని ఈజీగా క్యారీ చేసుకొని ఈజీగా తినేస్తుది
అవునా అట్లనే ఉండాలి అక్క ఎట్లా ఎట్లాగో మీకు కొడగట్ లేదు వాటి పూతుట్లు ఉంది కావచ్చు ఇద్దరుక ఎలా బా ఉంటు బావరని
ఆ కానీ ఆల్మోస్ట్ ఆ ఎక్కువ శాతము ఆ అమ్మాయిలే తిినారు కదా అబ్బాయిలే అన్నీ అన్ తీర్లుది
రంట కాాలం
నాకు ఇక్కడ కైట్ అపోజిట్
అమ్మాయి తింటుంది కదా అబ్బాయి తిన్నట్లేదు
అ ఇది ఇక్కడ ఇదే ప్రాబ్లం నాకు మళ్ళీ అందులో ఒకటి ఆ మళ్ళీ ఇంకొక సమస్య ఔట్సైడ్ ఫుడ్ అంటే మా పాప హెల్తీ ఫుడ్ తింటది, అండ్ అవుట్ సైడ్ ఫుడ్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకుంటది. మా బాబు ఏమో హెల్తీ ఫుడ్ తినడు, అవుట్ సైడ్ ఫుడ్ మంచిగా తింటాడు, కానీ నార్మల్గా గానే తింటాడు.
మీ పాబ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట అటు మొత్తానికి ఏం తినకుండా ఉండకుండా ఫ్రూట్స్ అటు ఫాస్ట్ ఫుడ్ రెండు మంచి బయట ఫుడ్ మంచిగా సెట్ చేస్తుంది రొండింటిని
ఆ ఆహ్ మా అబ్బాయి అట్లా కాదు వాడికెదైన నచ్చలేదు అనుకో మనం ఎంత ప్ర బ్రతిమిలాడు ఎంత రిక్వెస్ట్ చెయి, ఎన్ని తీర్లు నచ్చ చెెప్పినా ఎంత బుజుగరిచ్చినా వాడు తినడు ఇక వానికి నచ్చింది ఏదన్నా ఐటమ్ ఉందనుకో ఇక వాడు మనం ఎంత అంటే అది బ్యాడ్ వా అంటే అది బ్యాడ్ ఫుడ్ అయినా పర్వాలేదు మనం ఎంత బ్రాతిమిలాడినా ఆ ఖచ్చితం అది తినకపోతే ఇక అసలు ఉండడు ఇక ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తూనే ఉంటాడు
ఆ మంచిదె అట్లా కూడా అప్పుడు ఏం చెయాలంటక్క ఇట్ల డైరెక్ట్ ఆయన అంతల ఆయనే ఇష్టపడేటట్టు చేయాలి, లేకపోతే అందరు తినడమో లేకపోతే, ఆయనను మాత్రం సపరేట్ చేయడము, వాటిని అలవాటు చేయడము ఏదో ఒకటి చేయాలి